చైతన్య మీరు మాట్లాడేది హర్షిత గారేనా
అవునా
ఎలా ఉన్నారు
బాగున్నామోచ్చయితే న్య
ఓకే
ఇంకేంటి సంగతులు మనం ఇప్పుడు అ లంచ్ గురించి మాట్లాడుకున్నామా
యా లంచ్
ఇప్పుడు మనం లంచ్ చేయ్యాలి సో లంచ్ టైమ్ లో మనం ఏం మాట్లాడుకుంటామో అది మాట్లాడుకుందాం
ఓకే ఓకే
సరే లంచ్ టైమ్ అయింది వేలమా
అవును నాకు కూడా చాలా ఆకలిగా ఉంది వెళ్దాం పదా ఏదైనా మంచి రెస్టారెంట్ గానీ ఎక్కడికైనా వెళ్దాం
సరే అక్కడికి వెళ్ళి ఏం మాట్లాడ ప్రషద్దం
ఆ వెజ్ బిర్యానీ ఆర్ చికెన్ బిర్యానీ ఎలా ఉంటది ఇక్కడ బాగుంటందా
ఫస్ట్ ఒక రెస్టారెంట్ అనుకోవాలి కదా ఏయ రెస్టారెంట్ క వెళ్దాం
నాకు ఇక్కడ ఏమి అంతగా తెలీదు నువ్వే ఏదైనా సజెస్ష్ట్
స్వాతికిపోదా ఆరమకిపోదమా క్ అక్కడ కున్నాం
ఆ నువ్వు నాన్ వెజ్ తింటావు కదా
అ నువ్ నాన్ వెజ్ తింటా అంటే నాన్ వెజ్ తీసుకున్న
అక్కడ ఎలాగో బాగుంటది
అవును బాగుంటది
ఆకాదా
మ్ నీకు బిర్యానీ అంటే ఇష్టమా
ఆ ఇష్టమే బా తింటదు మరీ అంతేం కాదు లిమిటెడ్ వర్షనే మరి నాకు బిర్యానీకి ఎక్కువ హైపి ఇస్తూ ఉంటారు గాని, నాకు మరీ అంత అనిపిదు
అవును బాగుంటది బిర్యానీ బాగుంటది బట్ కానీ
ఏ వీక్లీ వన్స్ ట్వైస్ ఓకే గాని, కొంతమంది రోజు పెట్టినా తింటామంటారు, బట్ అదే ఎలా రా అని
తింటావు మూడు పూటలు కొంతమందికి బిర్యానీ అలా
ఓకే
ఉ
అలానా నీకలా ఏమిష్టం
నాకు పప్పు ఇష్టం పప్పు పప్ ఎవరు చేస్తే ఇష్టం పప్పు మా అమ్మ చేస్తే ఇష్టం
మీ అమ్మా
ఏం చేస్తుంటారు మీ మా మమ్మీ ఎప్పుడు ఎండు మిరపకాయతో చేస్ సరే
అ ఆ
నీకొచ్చా పప్పు చేయడం మర్చిపోయాను మర్చిపోయావా అలా ఎలా మర్చిపోతావ్ ఏమో మర్చిపోయినా ముందు చేస్తా అన్న కరోనా టైమ్ లో ఇప్పుడు నాకేం గుర్తుకులేదు మర్చిపోయాను.
అవునా అప్పుడు కరోనా టైం లో అయితే, చాలా ఫ్రీగా ఉండేవాళ్ళం అన్ని నేర్చుకున్నాం.
ఊ ఇప్పుడేం కాదు వచ్చు ముందు వచ్చు ఇప్పుడు అన్నీ మర్చిపోయినా నేను
అవును నేను కూడా అప్పుడే కొన్ని వంటలన్ని నేర్చుకున్నా ఇప్పుడు అన్నీ మర్చిపోయా, అయినా ఇప్పుడు ఒక వరల్డ్ వార్ త్రీ స్టార్ట్ అయిందిగా
ఓకే వాళ్ళు గొడవ పడుతున్నారా అని వరల్డ్ వార్ అయిపోయిందా
యా ఇజ్రాయిల్ కి ఇరాయిల్ కి గొడవ మా పెద్ద గొడవ అవుతుంది అందువల్ల ఇలా ఎల్పీజీ గ్యాసెస్ అన్ని కూడా ఆపి వేస్తున్నారు, దాని వల్ల చాలా పీజెస్ లో గ్యాస్ అనేది సరఫరా లేకుండా, ఆ అంటే ఎక్కువ గ్యాస్ తీసుకునే ఫుడ్ కూడా కుక్ చేయట్లేదు. ఓన్లీ ఉప్మా అలాంటివి మాత్రమే కుక్ చేస్తున్నారు.
అవునా సోషల్ మీ సోషల్ మీడియాలో చూస్తే తెలుస్తుంది బాగా మ్ ఏముందిలే కట్లు పోయేదేంది తెచ్చుకొని వేసుకొని
కానీ ఇక్కడ పీజీ లో అలా ఉండదు కదా
అవు ఊర్లల్ల అయితే ఇంకంట్లు
ఆ కట్టెల పొయ్యి మీద, అది ఇంకా మంచిది హెల్త్ కూడా బావుంటది అలా చేసుకుని తింటే ఔ కద
ఇంకా అంతే ఎక్కువైతే చికెన్ మాడేసేదంతే అన్నీ పెరిగిపోయినాయ్ లే
అన్ని పెరిగిపోతే అన్నిటికి డబ్బులు ఎలా వస్తాయి
కష్టపడి సంపాదించుకోవాలి
ఏమో మనకే అన్ని చూస్తుస్తు చూస్తున్నాం
ఇంక మన ఫ్యూచర్ ఎలా ఉంటుందొ
కొన్ని రోజుల తర్వాత ఒకవేళ ఇలాగే ఉంటే వారు ఇంటర్నెట్ కూడ ఆపేసే ఛాన్సెస్ చాలా ఉందంట చాలా జాగ్రత్తగ ఉండు యూపీఐ పేమెంట్స్ ఇవన్నీ ఉంటయి కదా అవి కాకుండ కొంచెం
హుమ్ ఏటీఎం లో తీసుకోలేమ ఆ ఏటీఎం లో తీసుకోవచ్చు
అంటే ముందు జాగ్రత్తగ పెట్టుకోవచ్చు అని చెప్పారు
నీకెవరు చెప్పార్ ఇవన్ని సోషల్ మీడియాలో అంటే అంటే ఏ పేజ్ లో అంటే ఎలా చూస్ చూస్తుంటే నీకు తెలిసింది
ఎలా చూస్తుంటే అంటే
ఓకె ఒకె హుమ్ వాళ్ళు చెప్పార
ఆ వాళ్ళు చెప్పారు
ఉమ ఇప్పుడేమో ఒల్డ్ వార్ వస్తాంది
మనం మన్నిీ చూసేస్తున్నాం అయినా ఎక్కడో జరిగే ఒల్డ్ వార్కిి మనకి ఎన్ని జరుగుతున్నాయి చూడు
తిన్న బాతతన్న
హా మా పీజీలో ఏదో పెట్టారు చికెన్ పెట్టారు
బాగ చేయదా ఆంటి చికెన్ అంతే వాళ్ళ మాత్రం బాగ చేసుకు కొన్తింటారు కదా'
ఆ వాళ్ళకి కావాల్సినప్పుడు బాగా చేసుకొని తింటారు అదే మన కూడా అలాగ పెట్టొచ్చు కదా ఎందుకు అలా బిహేవ్ చేస్తారు
అడుగుండాల్సింది నువ్వు కొంచం
ఏం మ్ అడుగుతాం లే ఆమెని ఇంకో వన్ ఇయర్ ఉండి వెళ్ళిపోయే వాళ్ళం మనకెందుకు ఇవన్నీ
వాయిస్ బాగుంది చైతన్య
అవునా థ్యాంక్ యూ అంటే రియల్ గ ఓకే అర్షిత రి నా వాయిస్ ఓకే రియల్ గా బాలేదు ఓకే.
ఫోన్లో బావున్ ది రియల్ గా నేను ఎప్పుడు మిమ్మల్ని చూడ్లేదు కదా.
అవున్లే అది కూడా నిజమే.
నేన్ సాంగ్స్ పాడితే ఇన్ మీరు పాటలు పాడ్డమ్ మర్చిపోతారు. మీకేం పాట కావాలో చెప్పండి ఇద్దరం కలిసి పాడదం
ఓకే మీకు ఇష్టమైన పాటేది?
మీకేమిస్ట్, మీకేదొచ్చు చెప్పండి నాకన్నీ ఒచ్చు
నాక్కుడా అన్ని వచ్చు, మీరు స్టార్ట్ చేసారంటే నేను ఇలా అల్లుకుపోతా.
ఒక మంచి పాట సాడ్ పాటోకటి ఏదైనా చెప్పండి అదే పాడదం ఉమ్ ఓకే ఏ పాట చెప్తున్నారు మీరు?
గే
నన్నెతే తీర్ ప్రాణం పోసిందా ఆ సాంగా? ఆహా ఓకె.
వన్ టూ
త్రీ
ఈ స్టార్ట్ నన్నేతి తి ప్రాణం అండు, సరే విల్ స్టార్ట్ అగైన్ నన్నె తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నే పోనే సత్యముగా చెప్ బుతున్నా నిను విడిచిక నేప్ పోనే నన్నె తిట్టి ప్రాణం పోతున్నా వదిలిపెట్టి నిన్ను నే పోనే
నిన్ను విడిచిక నే లేనే ఓ మల్లయ్ వస్తే ఏ
నను కొచ్చేందుకు ప్రాణమే కంచలా కలా నేను కాచేందుకు నా ప్రాణమే
వాలి కన్నుల్ని తాకే తుడిచే కండరాళ ఓ వెేలై తుడిచస్తుంటే నే నీ సైనికుడై హ ఆ వదిలి పెట్టి నిన్ను నే పోనే
ఓకే హార్షిత మళ్ళీ మనం ఇంకో కాల్ లో మాట్లాడుకుందం పాడుకుందాం ఎంజాయ్ చేసుకుందాం
బాయ్